పన్నదా
ఊ బావున్న ఏం చేసున్నవ్
తనువు
నేన్ కూడా ఇంగ ఇలా పయన్ కూచోనున్న నువ్వు బాగున్నావా ఊ ఇప్ ట్లో అందరు బాగున్నారు కదా హలో
బాగున్నా మీరు
నువ్ ఎప్పుడన్నా ఎలక్ క్ట్రిసిటీ లేకుండా లైఫ్ ని ఇమాజిన్ చేసినవ
ఆ కరెంట్ లేకపోతే ఇంగ లైఫ్ అంతా స్టా నాకు తెలుసినంత వరకు
ఊ అవును నిజం ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే ఫ్యాన్స్ లైట్స్ ఫోన్ చార్జింగ్ అన్ని ఎలక్ట్రిసిటీ మీద కదా డిపెండ్ అయి ఉంటాయి అది లేకపోతే లైఫ్ స్టాప్ అయిపోయినట్టే
ఆ అదంతా అలాగే ఇంటర్నెట్ కూడా వర్క్ అవ్వదు అనుకుంట
ఊ అవును ఇంకా ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ చేస్తారో తెలుసా అ నీకేమన్నా ఐడియా ఉందా
ఆ కొంచెం ఐడియా ఉంది పవర్ ప్లాంట్స్ ట్ లో జనరేట్ చేస్తారు కదా
ఓహో అంటే అవునులే అంటే కోల్ వాటర్ విండోస్ సో సోలార్ ఇవన్నీ యూస్ చేసు కొని జనరేట్ చేస్తారేమో అ నేను లాస్ట్ సెమ్ లో మాకి ఒ ఓపెన్ ఎలక్టివ్ లో నేను ఈ ఈ కోర్స్ తీసుకునింది సస్టైనబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ టెక్నిక్స్ అని
ఆహా
ఈ సబ్జెక్ట్ ఇవంతా వచ్చినాయి వెంకి సోలార్ విండ్ థర్మల్ బయోకెమికల్ ఇవంతా ద్ద
ఓహో ఇంకా హైడ్రో పవర్ అంటే వాటర్ వల్ల జనరేట్ చేస్తారు కదా
ఊ ఊ అవును ఇంకా సోలార్ ఎనర్జీ ఇప్పుడు చాలా పాపులర్ అయిపోతుంది గదా ఇప్పుడు ఇక్కడ మా ఇంటి ముందుర ఒక ఇల్లు కట్టార అన్నమాట కొత్తగా వాళ్ళు పైన సోలార్ వేసుకున్నారు ఉమ్
సన్ లైట్ ని ఎల ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తున్నారు అ ఈజీ గదా అ
అవును ఇంకా అది గూడా కరెంట్ సేవ్ జేస్తుంది గదా అని వాళ్ళు ఇంకా సోలార్ వాడుతున్నారు అది ఇంగా ఎక్కువ ఫ్రెండ్లీ గూడ గదా
ఫ్యూచర్లో సోలారే ఎక్కువగా యూజ్ చేస్తామేమో
మ్ అవును మేము కూడా సోలార్ వేపిద్దాం అని ఉన్నాం వెప్పించేశార్ దగ్గర్లో మేం గూడా
అంతేలే
ఉమ్ కానీ పవర్ కట్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్ అయితుంది గదా మనకి ఎలక్ట్రిసిటీ లే కపోతేనే అసలు చానా చానా దిక్కు తెలియదు అన్నమాట కొంతసేపుకి
మ్ అది మాత్రం నిజం వన్ అవర్ పోయినా గూడా మనం ఏదేదో కోల్పోయినట్టు ఉంటాం ఎస్ స్పెషలీ సమ్మర్ లో అయితే ఫ్యాన్స్
మ్ మ్ అవును కొంతమంది కూలర్స్ ఏసీస్ వాడతారు గదా ఇంకా మార్నింగ్ టైం టైమ్స్ లో టిఫిన్ చేసేటప్పుడు ఎల క్ట్రిసిటీ పోయిందనుకో ఇంగా పాపం అమ్మ వాళ్ళు టెన్షన్ టెన్షన్ పడిపోతారు
ఆ అవును కరెక్టే
మ్ ఎందుకంటే వాళ్ళకి మిక్స్ మిక్సీ తో కొంచెం వర్క్ ఉంటుంది గదా అందుకు
ఆ అవునవును ఇంకా ఇన్వర్టర్ అని ఉంది గదా అది కొంచెం అంటే ఈ ఈ సమస్యను తగ్గిస్తదనుకుంటా
మ్ అవును మా ఇంట్లో ఉంది ఇన్వర్టరు అదొచ్చి అంటే ఏమన్నా ఇట్లా కరెంట్ పోయినప్పుడు లైట్స్ కోసం వాడతాం అంతే ఇంగా కరెంట్ పోయి ఫ్యాన్ ఆన్ లోనే ఉంటే ఇన్వర్టర్ పై మేము ఆన్ చేసుకోం అన్నమాట ఉత్త లైట్స్ తప్ప ఇం వేటికి వాడము ఒక చ చార్జింగ్ పాయింట్ కి లైట్స్ కి వాడతాం అంతే
అంతే ఇంక అంతేలే ఇంగ ఇంపార్టెంట్ గా అన్ నెస్సెసరీ లైట్స్ ఫ్యాన్స్ అని పెట్టకూడదు
అవును ఇంకా ఎల్ఈడి బల్బ్స్ యూజ్ చేస్తే పవర్ సేవ్ అవుతుంది మనకు కూడా
ఆ అవునవును ఇంకా ఎనర్జీ ఎఫిషియంట్ అప్ల ఆ ఉంటాయి కదా అవైతే చానా బెటర్ అంటే ఎనర్జీని తక్కువగా కన్జూమ్ చేసే ప్రొడక్ట్స్
అవును ఇంకా చార్జింగ్ లైట్స్ కూడా వచ్చినయి గదా అది కూడా కొంచెం బెటరే గదా
బెటరే కరెంట్ మా ఊరు ఇట్లా వచ్చినాయి చార్జింగ్ పెట్టే బల్బుల్ అనేసి ఒక్కరు రోజేమో మంచిగా వర్క్ అయినాయి అంతే అవి చానా రేట్ తక్కువకి ఇ ఇచ్చినరు అందుకే నేమో వర్క్ కాలే
ఓహో అంటే మా ఇంట్లో ఎట్లా అంటే లైట్ కొంచెం బల్బ్ లాగా ఉంటు ది అది మా మనం ఈవినింగ్ టైమ్స్లో వేసుకుంటే అంటే వేసు ఉంటే కరెంట్ పోతే ఇంక కొంతసేపు వస్తుంది అనమాట అవి అట్లాంటి బల్బ్స్ అవి ఇంకా ఏమంటే బిల్ కూడ ఎక్కువ వస్తుందిద ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేస్తే ఆ బిల్ కూడ చాన ఎక్కువ వస్తుందిదా ఎలక్ట్రిసిటీ మనం ఎక్కువ కన్స్యూమ్ చేసినాము అనుకో బిల్లు చాన ఎక్కువ వస్తుంది ఈ మధ్య హలో హలో